హలో
హలో హలో హలో
వాయిస్
ఆ వస్తది వాయిస్ వస్తది
అ
హలో హలో హలో
వినిపించట్లేదా
ఆ వాయిస్ వస్తలేదండి, ఇప్పుడు వస్తుంది
ఎం జేస్తా అన్నారు
ఏం లేండి అట్లా రోమింగ్ బయట తిరుగుతున్నా
అరయ పంచ్
ఆ చేశానండి
హూ
మీరు చేసారా
లేదండి
మే మటన్, మటన్, మటన్ మాది చికెన్ ఇవాళ మీదేం కర్రి అండి
మాది ఈ రోజు పప్పండి
అండే
మీకు మమ్ముల కుకింగ్ వచ్చా
అంటే ఎంటి
మీకు కుకింగ్ ఒచ్చా
ఆ వచ్చండి కొంచం
ఏమెమ్ కు ఉండారండి ఈ మధ్య
ఆ అప్పుడప్పుడు మా సిస్టర్ ఉండుతాంటే చూస్త అప్పుడప్పుడు ట్రై చేస్తా
ఏమేమ్ ట్రై చేశార అని చెప్తార కొంచెం
ప్రస్తుతనికి అయితే చికెన్ కర్రీ ఎ కర్రీ డొమాటో ఫిష్ ఇవి ట్రై చేసినా అండి ఒకసారి అంతే
చికెన్ కర్రీ ప్రాసెస్ చెప్తారా ఎట్ల చేసారో
ఏం లేండి ప్రాసెస్ అ ఈజీ ఎవన్నాంటే మనం ఒక బౌల్ తీసుకోలి అంటే ఫస్ట్ చికెన్ తీసుకొచ్చ కుని దాన్ని మొత్తం నీట్గా కడుక్కొని అందులో మనం మసాలాలు యాడ్ చేసుకొని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టాలని కాద్ సైడ్ పెట్టాక ఒక హఫ్ వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినా అనుకో అవి మసాల అనేవి బాగా చికెన్ కి పట్టుకుంటాయి దాన్ దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయినంక మనం మన బౌల్ ప్యాన్ంత గిన్న పెట్టుకొని దాంట్ల లైట్గా కొంచెం ఆయిల్ ఎట్లా అంటే ఒక టెన్ టు ట్వంటీ ఎంఎల్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని మన స్పైసెస్ ఉంటా గా గరం లవంగా, దాల్చిన్ చెక్క ఇవి ఇవి యాడ్ చేసుకోవాలండి ఇవి యాడ్ చేసుకున్నాంక ఒక టూ ఒక వన్ మినిట్ ఒక థర్టీ సెకండ్స్ అట్లా వాటిని కొంచెం ఫ్రై జేసుకున్నావ్ అనుకో దాన్ తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి ఏస్కోవాలండి పచ్చిమిర్చి బాగా ఎట్లంటే బావ్ కొంచెం బ్రౌన్ కలర్ అయినంక మన లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఒక టూ టూ త్రీ మినిట్స్ దాకా దానిని మంచిగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంత ఇట్లా మామూలుగా లైట్ గా పైకి వచ్చినట్టు అనిపిచ్చినప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ లేసుకోవాలండి చికెన్ ఏస్కొని కలుపుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ దాన్ని అట్లా కు బాయిల్ జేతట్టు ఉండాలి కుక్ తర్వాత మనం టొంటూ ట్వంటీ మినిట్స్ అయిపోయినంక లైట్గా అలా మనం సాల్టు కారం ధనియాల పొడి ఇంకా ఏమున్నాయి గరం మసాలా ఇంకా మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ జేస్కొని బాగా కలుపుకోండి. మీకు టేస్ట్ ఇంకా కొంచం గావాలంటే లైట్గా ఒక ట ఒక టమా టొ యాడ్ జేస్కోండి టో యాడ్ జేస్కుంటే అండి
కేజీయా ఆఫ్ కేజీయా
అర్థం గాలే అండి
చికెన్ తీసుకున్నారండి మీరు
ఎంత క్వాంటిటీ చికెనా
ఔను
ఆ ఒకా వన్ కేజీ
ఓకే
హ్మ్ దానికి తగ్గట్టు ఎట్లయినా మనం వాటర్ బోసే అవస్ లేదు ఎందుకంటే చికెన్ ఆల్రెడీ కుక్ అయినప్పుడు ఆటోమేటి కళ్ళున్న వాటర్ అనేటివి వస్తాయ్ మనం ఎందుకంటే మనం ముందు కడుక్కుంటాం గాబట్టి తాన్ తొత్తు మనకి ఎక్కువ కొంచెం యాడ్ జేస్కోలంటే కొన్ని వ్యట్రా వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ దాకా కుక్ జేసుకోవాలే కుక్ జేసుకున్నాక దాని స్పైసెస్ అన్నీ ఏసి కలుపుకోవాలే మంచిగా కలుపుకున్నంక మళ్ళా ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ దాన్ని సైడ్కి పెట్టాలండి సైడ్గి పెట్నంకా అది బాగా కుక్కైన కా లాస్ట్ కి ఆయిల్ అనేది మనకి పైకి వొస్తది లైట్ గే గ్రేవి ఇంకా ఆయిల్ అనేది మనకి ప్రై బయటకు ఒస్తది బయటకు వచ్చినప్పుడు కొంచెం కోత్మీర్ ఇంగ మనకి ఉంటది కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఏదన్న ఒకటి కొంచెం పోస్కొని లైట్గా ఒకసారి కలుపుకున్నా అనుకో మనకు అది రెడీ అయితది
వెజ్ తింటారా బాగా
ఆ అర్థగాలని
నాన్ వెజ్జా
మన నాన్ వెజ్ అన్ నాకైతే నాన్ వెజ్ అంటేనే ఇష్టం మీ రీసెంట్గా ఏమన్నా వొండిళ్ళండి ఇంట్లా హ్మ్ హలో
మధ్యన నేం
ఓ హ్మ్ ఎటైనా బయటికి వెళ్ళారాండి లంచ్ కిట్లా అ తింటా హ్మ్ హు లంచ్ కి ఎటైనా వెళ్ళారా అండి బయటికి మీరు
లేదండి ఇంట్లోనే మా మమ్మీ పప్పు చేసింది ఇయాల ఫ్రైడే గదా
హ్మ్
లేదండి ఇంట్లోనే మా మమ్మీ పప్పు జేసింది ఇంట్లోనే తిన్నాను
అంటె రీసెంట్ గా ఎటెళ్ళలె లంచ్ కి బయటికి ఫ్రెండ్స్ తోని ఫ్యామిలీతోని గిట్లా ఓకే అండి నేను రీసెంట్ గ అయితే మా ఫ్యామిలీతోనే అయితే పోయినండి బయటికి లంచ్ కి
ఏం తిన్నారండి ఎట్లేలారు
మేము రీసెంట్ గా మందికి పోయినం అండి ఎట్ల అంటే మా పెద్దమ్మ పెదబాపుది యానివర్సరీ ఉంటే కేక్ కటింగ్ అయిపోయినాక అందరం కలిసి మండికి వెళ్ళామండి ఒక టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ అట్ల
కదా
ఆ బాగ ఎంజాయ్ చేసానండి మండీ బాగా టేస్ట్ ఉందండి వాళ్ళు కొత్తగ పెట్టినా కానీ రెస్టారెంట్ బాగుందండి
చికెన్ మండీ అహ్ మటన్ మండీ
చికెన్ మండి అండి అంటే మేము వెరైటీ వెరైటీగా ఆర్డర్ పెట్టుకున్నం ఎట్లా అంటే ఒకటి ఫ్రై పీస్ ఒకటి జ్యూసీ ఒకటి కేఎఫ్సి టైప్ బ్రో స్టైప్ గా ఒకటుంటది ఉమ్ అలా మా పెద్దమ్మ ఇంగా ఆ రోజు నాన్ వెజ్ నీస్ తినాది కాబట్టి మా పెద్దమ్మకి పన్నీర్ కర్రీ పెట్టాం
ఓకే
అ పన్నీర్తోని తిన్నది మా పెద్దమ్ము
ఉహు
ఉమ్ ఇంగ మా బ్రదర్ వచ్ మా బ్రదర్ ఉన్నారు మా బ్రెదర్ ఏందంటే కొంచెం బ్రదర్ ఎట్ల అంటే కొంచెం ఏందంటే కొంచెం ఎక్కువ షో చూపెట్టాలని కొంచెం చూపెడ్తాడండి రీసెంట్గా ఒక ఫోన్ ఆహ్ రీసెంట్గా ఒక ఫోన్ కొన్నారండి ఎస్ట్ గ్యా శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ సిక్స్ అని కొన్నారండి కొంచెం ఇంగ మా బ్రో ఇంకా ఫోటోలు గీటొలు గీతలు గీతలని
చాలా ఫొటోస్ దిగారా
హ్మ్ హ్మ్ హ్మ్ చానా రోజ్ చానా ఫోటోలు దిగామండి రీసెంట్ గానే మ బ బ్రదర్ కొన్నాడు కంటే అది కొత్త ఫోన్ కంటే అది కొంచెం బానే వస్తుంది అది మా బ్రోకి గిఫ్ట్ గిఫ్టెడ్ గా వచ్చిందంట
అవునా ఎవరు గిఫ్ట్ ఇచ్చారంటా అండి
వాళ్ళ ఇంగ చెప్పంటే కొంచెం పర్సనల్గా వాళ్ళ వాయ్ వాళ్ళ లవర్ గిట్ల ఇచ్చినట్టున్నదండి
అవునా
ఉమ్ మీరు రీసెంట్గా ఏమన్న పర్చేస్ చేసారా అండి ఫోన్ గిట్ల ఏమన్న
లేదండి
మ్ హు సరే అండి నో ఏదన్న మూవిక్ గిట్ల ఎళ్లరా
అర్థం గాలేదండి.
ఏదన్న మూవీ గిట్లా చూసారా?
అవునండి ఈ మధ్య అంటే ఫోన్లో చూసానండి కపుల్ ఫ్రెండ్లీ అని
ఉమ్ హ్ ఎలా అనిపించిందండి మూవీ
బావుందండి
మన్నా అంటే ఎట్లా అన్నట్టుగా మూవీ దేని గురించి ఎట్లా
నార్మల్ ఇద్దర్ ఫ్రెండ్స్ నార్మల్ ఆ బ ఇంత అన్నోన్ పర్సన్ హీరో రాపిడో గొడ్త్ అనుకుంటుంటారండి ఆ రాపిడోలుకి ఒక హీరోయిన్ ఇగ తనూ తను పర్చమైద్ది ఇగ తను ఒక రోజు కాల్ జేసి నన్నిక్కడ డ్రాప్ జేయ్యాలి అని చెప్పేసి ఆ డే మొత్తం తిప్పిస్తది హీరోతో తనూ ఇగ హాస్టల్ నుంచి ఉంటది హా ఇగ తను బైట్కెల్లె సరికీ హాస్టల్ వెకేట్ జెయ్యమన్ జెప్తారు. ఆమెకి ఇగ రూమ్ కోసం హీరో, హీరోయిన్ మొత్తం తిరుగుతరు కనీ ఒక్క రూమ్ కుడా దొరకదు. హీరో ఉండి మా రూమ్కొస్తారా అంటే ఎమౌంట్ షేర్ చేస్ కుందాం అనేసి అంటాడు.
మ్
ఇగ అలా అలా అలా వాల్ లవ్ల బడ్తరు ప్లస్ హీరోయిన్కి ఒక బ్రెయిన్ డిసీజ్ ఒస్తది దన్ అంత మర్చిపొద్ది.
మ్
ఆమా మెమోరీ లాస్ ఐతే హీరోయిన్ చనిపోద్ది.
మ్ హ్
మ్
మీకెలా అన్పించిందండి మూవీ
ఓకే ఓకే ఒకసారి జూడోచ్చండి బానే ఉంది మరి అంత సోదిగాని అనిపియ్యలే బోరింగ లేదు.
ఆ నేను గుడం ట్రై చేస్తా అండి ఒక్సారి చూస్తా మూవెలా ఉంటదో
పోయెమ్
నిజంగా మీరింకేమన్న మూవీ చూసారా అండి.
లేదండి చూడ్లేదు.
ఓకే అండి మరి
ఓక్కే అండి.